హలో
హలో
హలో బాగున్నారా సిస్టర్
ఆ బానేఉన్నాం
ఏం చేస్తున్నారు
ఏం లేదు
చదువుకుంటున్నారా మీరు చదువు అయిపోయిందా
చోవు అయిపోయింది
అ మ్యారీడా అండి
మరేదే
ఉ ఏం పని చేస్తుంటారు మీరు ఇంటి దగ్గరేనా
ఆ మీరు
నేను అంతే అండి ఇంటి దగ్గరే
ఎక్కడ మీది ఎక్కడ మీది
ఎక్కడా అని అడుగుతున్నారా
ఆ
మాది అనంతపురం అండి మీది
ఇయ్యి మెహేబ్బాద్
పొలాలు ఉన్నాయా మీకి
ఆ లేవు
వంటాయిందా మరి ఇంట్లో
ఎంత చాలాగా అవుతుంది
మ్
చేస్తాను గార్యాల ఆరేళ్ళ పో ఆరయళ్ళ గురించే గాదు, చేసింది మీరు.
ఏమి
సర యాప్ గురించా యాప్ గురించా
మ్ అవును తెలంగాణనా నీది
ఆ
అ పిల్లలు స్కూల్కి వెళ్తారా అండి ఎంతమంది పిల్లలు మీకి
వర
వ్యవసాయం చేస్తారా మీరు
ఇంకా ఏం లేదు ఏం లేదు
అ
అంతే అంతర మ్యారేజ్ ఆవి
మ్ ఏమే
వరల మీరు ఆరాలా చేూస్తున్నారా
చోలీ మ్
మ్ హలో
ఉం హలో
చెప్పండి
బొమ్మలు ఎటుకుంట